హలో
ఆ హలో బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ మేము బాగున్నామండి టీ అయిదండి ఏం చేస్త ఏమండి ఊరికే వున్నామండి
ఆ టీ అయిదండి మేము ఊరికనే ఉన్నామండి మీది అయిందండి
ఆ అయిదండి మీరు డైలీ ఏం చేస్తారండి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు
మార్నింగ్ నుంచి సాయంత్రం పొద్దున్నే లేవగానే ముందుగా బ్రష్ చేస్తానండి
ఆ అండి
ఆ తర్వాత బ్రష్ చేసిన తర్వాత ముఖం కడుక్కకొని
అవునండి
ఆ మా హాస్టల్లో ఫుడ్ పెడతారండి
ఓకే ఓకే అండి
ఆ పొద్దునే ఇంకా పొద్దునే వెళ్ళి టిఫిన్ తినేసి మళ్ళీ వచ్చి కొద్దిసేపు చదువుకుంటామండి
ఏం చదువుకుంటారండి నార్మల్గా
నార్మల్ గా అంటే ఇప్పుడు మాకు సాఫ్ట్వేర్ సైడ్ చదువుతున్నాం కాబట్టి మేము జావా అనే సబ్జెక్ట్ ని చదువుతున్నామ అండి ప్రస్తుతానికి
అవునవును లేండి ఈ మధ్య అది అప్డేటెడ్ గా ఉంది
అదే అదే అండి ఇప్పుడు కాలం లో అది చాలా అప్డేట్ అదే ఉంది కాబట్టి అందుకు చదువుతున్నామండి ఆమ్ అలా కొద్దిసేపు అలా కొద్దిసేపు జావా ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ అలా బయటికి వెళ్ళి కొద్దిగా టీ తాగి వస్తామండి ఆ ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుకుంటామండి
ఎంతవరకు అండి ఎంతవరకు నుంచి ఎంత వరకు చదువుం కుంటారు బ్రేక్ ఏమన్నా ఇస్తారా
ఆ బ్రేక్ మధ్యలో టీ తాగుతామని చెప్పాం గదండి
అదే అండి మళ్ళీ ఇప్పుడు చదువుకునే స్టార్ట్ చేసినాక మళ్ళీ బ్రేక్ ఉంటుందా లేకుండా
ఆ అదే లేదు లేదె మధ్యలో బ్రేక్ తీసుకోవాలండి బ్రేక్ తీసుకోకుంటే మెదడు అనేది పని చెయ్యదండి కచ్చింగా తీసుకోవాలండి ఆ అదే అండి అందుకే అలా తొమ్మిది గంటలు మ పొద్దున్న ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో స్టార్ట్ చేస్తామండి
అహ అవున్లేండి
ఆ అలా స్టార్ట్ చేసినప్పుడు పదకొండు గంటలక్ బ్రేక్ తీసుకుంటామండి
ఉమ్ తీసుకొని మళ్ళీ
కొండు నుంచి పదకొండున్నర వరకు విశ్రాంతి తీసుకొని
హా
అ
హలో
హలోయ్
వినబడుతుందండి
హా
ఆ ఇనబడుతుందండి
ఆ అ కిరాయి తీసుకున్న తర్వాత మళ్ళీ పదకొండున్నరకు మొదలు పెడతామండి
అవున్లేండి
ఉమ్ మళ్ళా మొ పదకొండున్నరకు మొదలు పెెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక ఒక గంటకి మళ్ళీ మా అస్ స్టల్లో భోజనం పెడతారండి
అవునవును లేండి ఒక గంట మళ్ళీ భోజనం పెట్టిన తర్వాత తినేసి మళ్ళీ ఏం చేస్తారంండి
తినేసి మళ్ళా ఆ లేదండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటామండి తర్వాత
ఆ విశ్రాంతి అంటే డేట్ పడుకోవడమా లేకుంటే ఉరికిే అట్ల
కొద్ది సేపు అలా అ మొబైల్ చూసి తర్వత్ పడుకోండి తామండి ఉమ్ పడుకొని తర్వాత మూడుకు లేసిన తర్వాత మళ్ళీ అలా మొహం కడుక్కోని అలా బయటికి వెళ్ళొస్తామండి
అవున్ లేండి
ఉమ్ యనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత హ మళ్ళీ చదువుకుంటామండి
అవునండి మీరు చాలా స్లోగా మాట్లాడుతున్నారండి మీరు అంటే మీ తెల్గువి
లేదండి అంతే అండి మా తెలుగె ఇంతండి
అవును అండి మరీ స్లో గా మాట్లాడుతుర్రు నాకర్ ర్థంగావట్లేదు
ఆ అ
ఆ చెప్పండి చెప్పండి కంటిన్యూ చేయండి మీది
ఆ అదే అండి కంటిన్యూ చేస్తును మీరే వినడం లేదు ఆరు గంటలకు వెళ్ళొచ్చిన తర్వాత త ఇంకా మళ్ళీ కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకొని ఏదైనా సినిమా జూసి అలా మళ్ళా తొమ్మిది గంటలకు మళ్ ఇర ఆ రాత్రి లేదండి ఎనిమి న్నారుకు మళ్ళ తినేసి మళ్ళా కొద్దిసేప్ వలా చదువుకొని ఒక రెండు గంటలు అలా పడుకుం
అని చదువుకోవడం చదువుకోవడం అంటున్నారు కదా జావ తప్ప మిగతావేం చదువుకోరండి మీరు
తా ఉండేది జావ పొద్దున్న జావ పొద్దున్న పొద్దున్న జావ చదువుతామండి ఆ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ పైథాన్ చదువుతామండి, ఆ తర్వాత సీ, ఆ తర్వాత సి లాంగ్వేజ్ ఆ తర్వాత ఇచ్ కియాలేండి
మీకు ఇన్ని లాంగ్వేజెస్ వచ్చా అండి
ఆ అవునండి వచ్చండి
ఆ మీరు చాలా టాలెంటెడ్ అండి
యా అంత ఏం లేదండి ఏదో వచ్చినంతా మీరేం చేసుకుంటారండి డైలీ, ఆ చిన్నప్పటి నుంచే అలా లేదండి చిన్నప్పటి నుంచి అలవాటు అయి. పోయిందిట ఆయ్ పొద్దున్నే లేవగానే చదువుకోవడం అలాంటివన్నీ చిన్నప్పుడునుం చి నాకు అలవాటు అండి
అవును అవునులేండి అది అలవాటు చేసుకోవాలండి చానా ఆ ఫ్యూచర్లు ఉపయోగపడుతుందండి
అదే చిన్నప్పటి నుంచి అందుకే మా పెద్దలు చెప్తా ఉన్న మా పెద్దలు చెప్తా ఉన్నారండి ఇలా అలవాటు చేసుకుంటే మంచిద, అందుకే నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేస్
అన అది కరెక్ట్ అండి, ఇప్పుడు మనము ఒక మెట్టు ఎలా ఎక్కుతున్నామో దాన్ని బట్టి ఫ్య చరు డిసైడ్ అవు దండి ఇప్పుడు మనం ఎంత కష్టపడితే ఫ్యూచర్ లో అంత బాగుపడ్ స
ఉ అదే అండి అందుకే అప్పటి నుంచే మొదలు పెట్టామండి మ్ మీరేం చేస్తుంటారండి మీరు ప్రతిరోజు ఏం చేస్తారండి
నిన్న ఒక ఫోర్ థర్టీ క అలాలుేస్తా అండి లేసి మరి రన్నింగ్ పోతానుండి నేను నేను అథ్లెట్ అండి అవునండి
అవునా అండి చానా మంచి మంచి హబిట్ అండి అది
అవునండి నేను డైలీ పొద్దున్న లేసిన వెంటనే రన్నింగ్ పోయి, కొంచెం వార్మప్ చేసుకు చుకొని నాకే గేమ్స్ అంటే చానా ఇంట్రెస్ట్ చండి అట్లా అవి చెప్పి పొద్దున నేను వార్మఅప్ పోకుంటే రన్నింగ్ పోకు నాక్ అసలు మ ఇంగ్లేసిన విధంగానే ఉం
అవును అవును ఎంత దూరం పరి రన్నింగ్ పోతార అండి
అంటే న నేను వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోతాను అండి డైలీ
ఓ ఫైవ్ కిలోమీటర్స్ చాలా స్ట్రాంగ్ అండి మీరు అసలు అంత స్ట
మాదిరి అట్ పోనండి ఎవరికి నార్మల్ గా వెళ్ళిపోత
పొద్దున వాకింగ్ అంటే అంతే స్లోగానే పోవాలండి చిన్న బోటు మాది పోతే ఇంకా నెక్స్ట్ ర అదే అదే జాగింగ్ కాబట్టి మీరు నిదానంగానే పోవాలా హుసేన్ బోల్ట్ మాదిరి పో
అవునవుండి అందుకని మనము అంతగా ఆలోచించుకోకుండా అంత స్పీడ్ పోకుండా మనం మన రీతిలో మనం పోవాలి కదాండి
ఆ అ మంచి మంచిదిలేండి అది
ఆ అండి అందుకే అండి నేను అలా ఆ మంచి పద్ధతి అట్లా పాటించాలి ఆ నాకి అది కూడా చిన్నప్పటి నుంచ్ చి అట్లా అలవాటు చేసుకున్నా అండి
చిన్నప్పుటి నుంచి అవునులేండి చిన్నప్పుటి నుంచి ఉంటే తప్తే గా ని మనము దాన్ని పాటించలేమండి
అవునవునండి అందుకని నేను అయినా మా ఇంట్లో వాళ్ళు గానీ చానా ఇట్లా చెప్పేవారండి ఇట్లా నువ్వు పొద్దున్న రన్నింగ్ పో ఆ మైండ్ ఫ్రెష్ ఉంటాది వ్యాయామం చెయ్యి అన్నీ చేస్తే మన పి
ఆ మీరు ఒక్కరే వెళ్తారా మీతో పాటు ఎవరన్నా తెల్
లేదండి నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి కానీ వా పని నేను లక్ష సార్లు పిల్చినా అండి వాన్ ఐనా రాలేదండి వాడేమనంటే నాకాట్లవన్నీ ఇష్ట ష్టముండవు నేను ఏమున్నా డైరెక్ట్ అటాక్ చేస్తా
అ ఆ పిల్లోడు నాకు తెలిసి పిల్లప్పుడి నుంచి ఏమన్నా అథ్లెట్ అయ్యంటాడు లేండి పుట్టుకతో వచ్చింటది అది పుట్టుకతో టాలెంట్తో ఉంటాడేమో అండి అంటే కొంతమంది ఉంటారండి పుట్టుకతోనే వాళ్ళకి టాలెంట్ వచ్చేస్తుది అన్ దువల్ల ఏమన్నా కుర్రాడ్
ఆ సరే అండి ఇప్పుడు చప్పేదిన డి
నేను అలా అనుకుంటాన్నా మీ అభిప్రాయం మీదే అండి అదే నాకు తెలియదు కదా నేను చూడలేదు కాబట్
అవునవునండి కానీ మనం వాదించుకోవడానికి ఇక్కడ మాట్లాడట్లేదండి నేను జస్ట్ నార్మల్ మా తమ్ముని గురించి
నేను వాదించట్లే అదే చప్
అవునండి నేను మా తమ్ముని గురించి చెప్పేటప్పుడు అయినా నీ మా తమ్ముడు మీ తమ్ముడు కాదు కదండి ఆ మా తమ్ముడు నాకు తెలుసు కాట్టి నే చెప్ తేనా అండి
చెప్పండి చెప్పండి
ఆ లేదు లేదు నేను ఆగిపోలేదు మీరు అనవసరంగా నన్ను ఆపుతున్నారు ఏమండి మీ తమ్ముడు అంటే మీకు చా ఇష్టం అనుకుంటా అందుకే మి ఎవరనా తమ్ముళ్లు అంటే మీరు అంత ప్రేమతో
అవునండ్ మా తమ్ముడు అంటే చాలా ఇష్టం మండి నాకు
ఆ అదే మీ మాటల్లోనే మాట తీరులోనే అర్థ మైతుందండి
చేయట్లేదండి
కంటిన్యూ చేస్తున్నానండి అయినా కంటిన్యూ చేయడానికి ఏముందండి నా నార్మల్గా మనం మాట్లాడుతున్నాం కదండి మళ్ళీ వచ్చేసి నేను ఇంకా వ్యాయామ్ అయిపోయిన తర్వాత కొద్దిగా అట్ల టిఫిన్ తిని మళ్ల కొంచేపు తర్వాత రా నాకి నేన్ డైలీ ఆఫిస్ కి బొ అండి నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అట్లే చెప్పండి అవునండి పొద్దున నైన్ టు సిక్ కదండి హా మళ్ళా ఈవినింగ్ వచ్చేసినాక ఇంకా మనం అలా వాకింగ్ చేసు ఉండు కొంచేపు మళ్ళా మా అంటే మేము రూమ్ లో ఉన్నామండి ఇట్లా
ఆ అవునా అండి డైలీ మీరే వంట చేసుకుంటారా
ఆ డైలీ మేమే వంట చసుకుంటాం. కాబట్టి దానికోసం కొద్దిగా సమయం కేటాయిస్తామండి. ఆ ఆ దానికోసము అట్ల అయ్యి అదే చేస్ కొనే లోపు వంట ఇం గా ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుందండి మళ్ళా దాని తర్వాత దాని తర్వాత మళ్ళా తిన్న తర్వాత ఇంగ నార్మల్ గా ఓ గం టా రెండు గంటలు వాకింగ్ చేస్తాం అండి అలా వాకింగ్ చేయడం వల్ల మనకి మా ఆ వాకింగ్ చేయడం వల్ల డైలీ మనలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందండి మరి మనకు పొట్ట కూడా రాదండి అందుకని చెప్పి నేను అట్లా డైలీ కంటిన్యూ చేస్ స్తున్నా అండి
ఆ అవునా అండి ఓ అవును గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెయ్యాలి. అండి తప్పదు. గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెయ్యాలండి. తప్పదు ఆ
నేను కంటిన్యూ చేస్తున్నా అండి.
సరే అండి మీరు ఇచ్చిన ఈ సమాచారానికి చాలా చాల
ఆ ధన్యవాదం అండి. మీకు కూడా మీరు ఇచ్చిన సమాచారానికి థ్యాంక్ యూ అండి.